హలో
ఏం చేస్తున్నారండి.
ఏం లేదండి ఇప్పుడు లంచ్ చేసాం మీరు
నేనా అండి ఇంకా చెయ్యలేదు చేద్దామని చూస్తున్నా
ఓకే
అంటే ఎమ్జెసిలండి మార్నింగ్ నుండి
మార్నింగ్ నుండి లంచ్ సారీ బ బ్రేక్ఫాట్ బ్రేక్ బేక్ ఫస్ట్ చేసామండి దాంట్లో బ్రెడ్ ఆమ్లెట్ చేసాను.
ఉహుం
ఇంకా లంచ్ ఈ చామగడ్డ పూలాస్ చేసామండి. మీరేం చేసారు?
నేనా అండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఉప్మా చేశాను.
ఓకే
ఇప్పుడు లంచ్ ఓచ్చి ఆ చిక్కుడుగాయ ఫ్రై ఉన్ను ఆ పెరుగు చారు టమాటా పచ్చడి ఏస్తుంది.
ఓకే
ఇంకెంటండి విశేషాలు
చెప్పాలండి లేదండి వెళ్ళాను. వెళ్ళాలి ఇంకా ఇప్పుడు పండగ వస్తుంది కదా ఉగాది
అవునండి ఉగాదికి షాపింగ్ మాల్ లో మంచి ఆఫర్స్ ఉన్నాయండి సారీస్
అచ్చా అచ్చా డ్రెస్సెస్ లేవాండి.
ఆ డ్రెస్సెస్ కూడా ఉన్నాయి. అన్నీ ఉన్నాయి జెంట్స్ వేర్ గాని లేడీస్ వేర్ గాని అన్ని ఉన్నాయి.
ఓకే తీసుకోవాలింకా
అవునండి కుర్తీస్ బై వన్ గెట్ వన్ ఫ్రీ అండి.
ఎంత అండి అమౌంట్ ఎంత?
ఇప్పుడు మనం థౌసండ్ రూపీస్ పెడితే టూ కుర్తీస్ వస్తున్నాయా అండి.
ఓకే
మళ్ళీ ఇంకొక థౌజండ్ రూపీస్ లో కూడా ఆ ఆ దుప్ ఆ ప్యాంట్ కుర్తి దుప్పట్ట
ఓకే ఓకే ఆహా అంత తక్కువలో ఇస్తున్నారంటే క్వాలిటీ బావుంటదాండి మరి
ఆ లేదండి చాలా బాగుంది నేను కూడా చూసిన వాళ్ వాళ్ళ దాంట్లో వచ్చి ఆ చాలా జనాలు కూడా ఉన్నారండి ఎందుకంట ఆ రోజు నుం జుషీనా చాలా అంటే చాలా మంది ఉన్నారు. ఎందుకంటే అసలు మాకు షాపింగ్ చేద్దామంటే అసలుకి ప్లేసే లేదు. ఎందుకంటే ఇగ వ ఆఫర్స్ ఉంటాయి కదా అండి.
అవును
ఇప్పుడు ఇగ జనాలు ఎలా ఉంటారు?
ఉహ్ తొక్కుసల ఉన్నాటున్నారు. తొక్కేస్తారు కావచ్చు అంత పోతే
ఆ అంతగా లేదు గాని బాగా రద్దీగా ఉన్నారు. ఇంకా మనకు ఆఫర్ నడుస్ సుంది ఇంకా ఫుల్ జనాలు బై వన్ గెట్ వన్ ఇంకా మళ్ళీ టూ థౌజండ్ చేస్తే ఏదో గిఫ్ట్ కూపన్ అంటా ఫైవ్ తౌసండ్ చేస్తే గిఫ్ట్ హ్యాంపర్ అని జెప్పేసి ఇంకా పెళ్లిలా సీజ్ సీజన్ కూడా స్టార్ట్ అయింది కదా ఇంకా పెళ్లి అ అ పా చీరలో ఆది వన్ ప్లస్ వన్ అని చెప్పేసి డిఫరెంట్ డిఫరెంట్ ఆఫర్స్ ఉన్నాయి అండి. మళ్ళీ అడ టూ థౌసండ్ ఏబో అట్లా షాపింగ్ చేస్తే ఏదో చిన్న మినీ కుక్కర్ రఫ్రె అదే ఫ్రీ గిఫ్ట్ అంపారన్ బెట్టారు.
హుహ్
అట్లా డిఫరెంట్ డిఫరెంట్ గా పెట్టారు.
ఇప్పుడు ఒప్ ఇప్పుడు ముహూర్తాలు ఇప్పుడు ఉగ్ ఉగాది లోపు ఉన్నాయండి మళ్ళా ఉగాద్ తర్వాత శ్రీరావనవి తర్వాత ఉంటాయి. ఇప్పుడు ముహూర్తాలు అనేవి పెళ్ళివి.
ఉహ్
ఆ ఫస్ట్ ఇప్పుడు ఏమి ఎక్కువ ఉండాయ్ గావచ్చు. ఉగాది జో ఉగాది స్పెషల్ ఉంటది మాకింగా. పెళ్ళివి ఓ పెళ్ళి శ్రీరావన్నావ్ తర్వాత ఆఫర్స్ బెడతారు గావచ్చు పెళ్ళిలై
అవునండి ఆఫర్స్ కూడా పెడతరు. ఇప్పుడు ఇప్పుడేందంటే మళ్ళీ వెడ్డింగ్స్ సీజన్ దగ్గరకు వస్తుంది. ఉగాది ఆఫర్స్ అని జేప్పేసి ఇంకా చానంటే చానా ఆఫర్స్ ఉన్నాయ్.
లావునండి తీసుకోవాలి చిల్కరి ఉగార్
అవునండి ఇంకా డిం డిమార్ట్ లో కూడా అసలకి ఆమ్ మీకు చెప్పలేం మర్చిపోయా నన్ కదండి. డిమార్ట్ లో కూడా చానా ఆఫర్స్ ఉన్నాయ్ మొన్న మేమ్ జూసాము.
లిక్విడ్ ఎంతుందండి బోలాదిను బట్టల లిక్విడు
అదా అండి. ఇప్పుడు అది ఒకటి సెట్లో వస్తుంది. మనకు ఇప్పుడు మామ్ ఉల్గా మనము ఏరియార్ లిక్విడ్ తీసుకుంటే మనకు త్రీ హండ్రెడ్ రూపీస్ అట్లా కదండి. ఇక్కా అక్కడ మనము ఆ కొంచెం బల్కగా తీసుకుంటే మనకు ఒక హండ్రెడ్ రూ పిసో టూ వన్ ఫిఫ్టీ రూపీస్ అట్లా సేవ్ అయితది. కానీ అది గాదండి నేనో ఒక లిక్విడ్ వాడుతున్న మిషిన్ కి చాలా బావుంది. ఒకటి గోద్రేజడ్ గోద్రెజ్ ఫాబ్ అని జస్ట్ వన్ నైటీ నైన్ రూపీస్ కీ మనకు టూ లీటర్స్ వసదండి.
వన్ నైటీ నైన్ కేనకో తక్కవలో వస్తుందా.
అవునండి టూ లీటర్స్ వస్తది. మళ్ళీ మనము ఈఈ స్మెల్ కోసం కాఫర్ట్ ఇట్లా యూజ్ జెస్తం గదండి అదివ్ ఉడ్ అవసరం లేదండి గోద్రేజ్ ఫ్యాబ్ లో విత్ కంఫర్ట్ గా అండ్ లిక్విడ్ రెండు గాలుపునాయ్. స్మెల్ మాత్రం ఆ ఫ్రాగ్నెన్ మాత్రం సూపర్ ఉన్నది. ఇంకా బట్టల స్మెల్ కూడా సూపర్ వస్తుందండి. జస్ట్ వంట టోట్ వన్ నైటీ నైన్ కి టూ లీటర్స్ ఇస్తున్నారు మంచిగా
అవునా మీర్ రీసుకున్నారు అసలు నాగు దేలీయదు అసలు
అసల్ నీన్ టూ మంత్స్ నుండి అదే వాడుతున్నా.
అయో ఆమెక్ చెప్తే అయిపోవ్ అసలు నేన్ గూడ్ దీసుకొచ్చుకుందాం అనుకుంటున్నా. ఇది ఏరియాలే వాడుతున్నాం దానికి ఎక్కువైమ్ మోంట్ పడుతుంది క్వాలిటీ మంచినే ఉంటుంది గానీ మైల్ దాన్ని ఏమంట్రూ. తక్కువ వస్తుంది అసల్ టూ లీటర్స్ కీ గందా ఫోర్ హండ్రెడ్ అంటా ఒక్కొక్క అన్కి బల్కులు దీసుకుందామన్నా కూడా ఎక్కువ బడుతుంది ఏమౌంట్ అసల్
నేను కూడా ఫస్ట్ అదే ఏరియలే ట్రై జేష్నా అండి. ఏరియాలా అంటే ఇగా మంచి కంపెనీ గదా మంచిగా బోత అని అనుకున్నా గాని బట్ ఎందంటే నేను ఎందుకో ఏమో ఊరికే సరే ఇది వన్ నైటీ నీన్ ఉంది గదా, జస్ట్ టూ లీటర్స్ వస్తుంది, మనకు ఏమౌంట్ గూడా సేఫ్ మళ్ళీ మురికిపోతదో పోదో అనుకోని నీన్ ట్రై జేషనండి.
హుహూ
ట్రై జేస్తే గూడా ట్రై జేస్తే గూడా అసలకి చాలా బావుంది. మా పక్కింటి ఆంటీ వాళ్ళు మా ఎదురుగావాళ్ళు కూడా నేను రిఫర్ జేషనా. చేస్తే వాళ్ళు కూడా వెళ్ళి తెచ్చుకున్నారు మళ్ళా యూజ్ కూడా జేచ్చిన్రు చానా బావుందని వాళ్ళు కూడా ఫీడ్బ్యాక్ ఫీడబ్యాక్ ఇచ్చారండి. ఎందుకంటే మళ్ళీ అవునండిప్ ఇప్పుడు మనకు త్రీ హండ్రెడ్ రూపీస్ లీటర్ ఇది ఏరియల్ అయితందా మళ్ల కంఫర్ట్ సిక్స్టీ సెవెన్టీ ఐతందా
అవును మాది ఇప్పుడు అదే ఐతుందండి ఏరియల్ వాడుతున్నం మట్ కంఫర్ట్ వాడు తున్నం రెండు అయితనయ్ ఆ వాటికి వెయ్యి రూపాయలు ఐతందండి మంత్లీ మంత్లీ తీసుకచ్చుకునన్ ఇంకా
అదా అందుకే అండి ఒకసారి ఇది ట్రై చెయండి ఇంకా చాలా బాగుంటది ఇంకా ఆఫర్స్ కూడా ఓ చెప్పలేనండి డిమార్ట్ కయితే వెళ్తే మాత్రం మేం అసలు సమయమే టైమే సరిపోదు
అదే అండి ఖర్చు ఎక్కువ ఖర్చ్ ఎక్కువ అండి మనం సామాన్లు అవి ఇవి అన్ని కోనాలనిపిస్తుంది కాని ఆ తీర టైం వరకు అమౌంట్ చూస్తే అంత ఉండది డవు మస్త్ ఇబ్బంది ఐతది మళ్ళీ తీసుకోవాలన్న సామానులు కూడా మళ్ళ రిటర్న్ పోయి తీస్ కరానికి ఇగ మనసొప్పదు అసలు ఇగ మనీ లేకపోతే
అవునండి ఇంకా చానా ఆఫర్స్ పెట్టిన్రు నేను మళ్ళ ప్రెస్టీజ కూడా ఆఫర్ పె పెట్టిన్రు జస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ కి మనకు త్రీ సెట్స్ వస్తాయి ఒకటి పాన్ వస్తది ఒకటి చిన్న పన్ వస్తది మళ్ళీ ఒకటి పెద్ద ప్యాన్ వస్తది విత్ లిడ్స్ కూడా ప్రొవైడ్ చేసిళ్ళండి
ఊహు
అంటే చాలా బాగుంది కంఫర్ట్ కూడా అనిపిస్తుంది నాకు కూడా
అచ్చ అచ్చ తీసుకోవాలి అట్లయితే ఏదండి ఇప్పుడు ఏ ఏ గోద్రీజ్ అంటే ఇంక ఏమ చెప్పారు కరెక్ట్ నాకు చెప్పారా
గోద్రేజ్ ఫ్యాబ్ అండి అది టూ లీటర్స్ ఉంటది
గోద్రేజ్ ఫ్యాబ్ ఓకే
మనకు కంఫర్ట్ కూడా అందులోనే మనకు వాళ్ళు యాడ్ చేసి వస్తదనమాట
బల్క్ల అంటే ఎంత వస్తాందండి బల్క్ తీసుకున్నమంటె
ఇప్పుడు మనకు ఇంకొకటి ఆఫర్ కూడా ఇచ్చిలండి ఇప్పుడు వన్ నైన్టీ నైన్ కి టూ లీటర్స్ కదా ఫోర్ హండ్రెడ్ చేంజ్ కేమో ఫైవ్ లీటర్స్ ఆఫర్ కూడా ఉంది అందులో
ఊహు
ఉ అవునండి ఇంకా ఇంకా చనా ఆఫర్స్ ఇంకా మనకు బెడ్షీట్స్ మీద ఆఫర్స్ ఉన్నాయి ఇంకా మనకు మామూలుగా ఇగ మనము ఆ ఇంట్ల వేసుకుంటాం కదండి మ్యాట్స్ మ్యాట్స్ అయితే జస్ట్ ఫార్టీ నైన్ రూపీసే
ఊహు
అవునండి చా మళ్ళీ ఇంకొకటి హండ్రెడ్ రూపీస్ మ్యాట్ కూడా మంచిగున్నదండి అది బయట ఖచ్చితంగా టూ టుహండ్రెడ్ ఒ త్రీ హండ్రెడ్ ఒ ఉంటది అది కూడా ఆఫర్ లో మనకు జస్ట్ నైన్టీ నైన్ రూపీస్ ఇస్తుంది మంచిగా
ఆహాహా తీసుకోవాలండి నేను కూడా షాపింగ్ వెళ్ పోవాలనుకుంటున్నా
ఒకసారి మీరు డిమార్ట్ కి విజిట్ చేయండి మనకు బ్లెండర్స్ గాని రైస్ కుక్కర్స్ గాని ఐరన్ బాక్స్ కూడా ఏదో జస్ట్ ఫోర్ నైన్టీ నైన్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లో కూడా డ చిన్న మిని ఐరన్ బాక్స్ కూడా ఉందండి ఆఫర్స్ కూడా చాలా బాగున్నాయి అందులో
అంటే తక్కువ వస్తున్నయంటే క్వాలిటీ ఉంటాయా అండి అసలు
తక్కువ కాల్ తక్ ఏంటండి అర్థం కాలే
తక్కువ అంత తక్కువ అమౌంట్ ఉందంటే క్వాలిటీ బాగుంటందా అని
ఆ బాగుంటదండి మళ్ళా మనం వాళ్ళు మనకు వన్ ఇయర్ వారంటీ కూడా ఇస్తున్నారు
నచ్చచ్చ ఎట్లయితే బెటర్ తీసుకోవాల అనుకోండి అట్లయితే
ఊ ఎందుకంటే ఒకప్పుడు మనం కిరాణం షాపులన్నీ కొనుకునేది కద ఒక్కసారి మన డిమార్ట్ పోయినమను కో మనకు ఇంట్ల సామాను ఇంట్ల సరుకులు అట్లా కాకుండా మనకు క్లాతింగ్ కానీ మల నైటీస్ పిల్లలకు ఫుట్వేర్ ఆహ్ ఇంకా స్టేష్ నరీ బ్యాగ్స్ ఓ రకరకాలున్నాయి అందులో ఒసారి పోతే మనం ఏ టు జడ్ షాపింగ్ చేసుకోవచ్చండి మంచిగా
ఇక ఆడాళ్ళంటే షాపింగ్ అంటరు ఇగ ఎవ్వల్రారు తీస్కపోనికి హస్బెండ్స్ రారు అటు బ్రదర్స్ రారు
అంతే ఇగ మా ఇగ అంత అంతే కని ఇక మనం మనం ఖచ్చితంగా మనం ఇంట్లా ఉంటాం కాబట్టి మనకి ఏమేం కావాలో మనకు బా బాగా తెలుస్తాయి కదా అండి
వాళ్ళు పొద్దున పోతారు మళ్ళా సాయంత్రం వస్తారు కదండి
ఆ అవునండి కరెక్టే గాని బట్ ఎందంటే ఇక మనం ఇంట్ల ఉంటానం కాబట్టి మనకి ఏమేం సరుకులు కావాలి ఏమేం కావాలి ఇప్పుడు మాట్లు పాడపోయినా అనుకో మాట్లు కొనాలని మనకే తెలుస్తాయి కదండి మగవాళ్ళకి ఏం తెలుస్తాయి వాళ్ళు మీద మీద తీసుకొస్త టారూ అంతే అయిపోయింది ఇంటి సామాన్ అని అంటారు మనం పోతే మనం పోతే మనం కావాల్సినవి కాకుండా మనము నెక్స్ట్ నెక్స్ట్ కూడా ఇంకేమైనా పాడైపోతుందా దాని తగ్గట్టు కూడా ముందే తీసుకొచ్చి కొనిపెట్టుకుంటాం కదండి
అవును వాళ్ళకు తెలియదు కదా అసలు అ
అవునండి వాళ్ళకు కూడా తెలియదు కొన్ని కొన్ని వాళ్ళకు కూడా తెలియదు ఎందుకంటే లేడీస్ కి తెలిసినంత జెట్స్ కు తెలివాయి కదా అండి
వాళ్ళది ఏముందండి పొద్దున వస్తారు సాయంత్రం పోతారు వాళ్ళకి ఏమది ఉండదు కదా
అంటే మనం ఇంట్లో ఉన్నాం కాబట్టి మనకి ఏమేం కావాలో మనకే బాగా తెలుసు అ డి మార్ డి మార్ట్ ఎ ఇప్పుడు అట్లా లేడీస్ వెళ్తేనే మంచిదండి ఎందుకంటే వాళ్ళు కావాల్సిన అన్ని తెచ్చుకుంటారు అది ఎంచ చెప్పినాం అనుకో మీద మీద తీసుకొస్తారు అయిపోయినా అంటారు
ఓకే అండి
సరే అండి
అ